హలో హయండి
హాయ్ రా
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీ గనే ఉన్నా
తిన్నారా మధ్యాహ్నం
ఆ తిన్నం
హుమ్
మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఇక నిన్న నడదే నిన్న పండేదా నిన్న చికెను మటను ఆహా అవే ఉన్నాయి బ్యాలెన్స్ ఇంకా ఆ
ఆ ఏం చేస్తాం చస్తున్నారండి ఇంకా
ఏం లేదు కాళీ
ఊహూ అమ్మ వాళ్ళదంట సిటీనా పల్లెటూరా
అమ్మ వాళ్ళది
పల్లెటూరేనా
ఆ
మీకు సిటీ లైఫ్ అంటే ఇష్టమా పల్లెటూరు లైఫా
పల్లెటూరి లైఫ్ అంటేనే ఇష్టం మీకు
నేను పల్లెటూర్లు ఉంటా కాబట్టి సిటీదంటే ఇష్టం
అహహా అది అట్లమ్ అట్లే ఏం వద్దులే అట్లా పల్లెటూర్లు ఉన్నందుకు సిటీది ఇష్టం అంటే అది మంచిది కాదు ఇగ
అవునా
ఆ ఎందుకంటే పల్లెటూరు లైఫే బాగుంటది అంటారు అసలు ఉ
వాళ్ళు అంటారు. మనకేం ఊ మనకీ
ఊ అంటే ఇప్పుడు కా కాదునిక్కు ఎందుకిష్టం చెప్పండి. సిటీ లైఫ్ అంటే
సిటిలో అయితే అన్ని ఉంటాయి కాబట్టి ఒక నేచర్ నేచర్ అంటే నేచర్ ఒకటి పొల్యూట్ అవుతుంది. కాబట్టి హాస్పిటల్స్ కానీ ఏమన్నా నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్స్ గానీ మనం డ్యాన్స్ నేర్చుకు డ్యాన్స్ నేర్చుకోడానికి డ్యాన్సు స్టూడియోస్ మళ్ళీ ఏ విధమైన ఏం నేర్చుకోవాలన్నా మనం సిటీలో నేర్చుకోవాలి. మళ్ళీ సినిమా హాల్స్ ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి. ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి అక్కడి సిటీ లైఫ్ అంటేనే ఇష్టం.
అంటే మీరు పనుల గురించి ఆలోచిస్తారు గాని మరి పనులు బానే ఉంటాయి కాని. మరి ఆరోగ్యం ఎట్లుంది. టది.
ఆరోగ్యం అంటే ఇగ మన చేతులో రాసి పెట్టి లేదుగా.
అంటే ఇప్పుడు మామూలుగా అక్కడికి ఇక్కడికి తేడా ఉంటది పల్లె వాతావరణం పట్ పట్టణం వాతావరణం అంటే దానికి ఊ. మరి పల్లె వాతావరణానికి మంచి ఉంటాదా మన ఆరోగ్యం అనేది పట్టణం వాతావరణాని.
ఈ అన్ని ప్లేస్లకు అడ్వాంటేజ్స్. టుడేస్ అంటరు. అడ్వాంటేజ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు పల్లెటూర్లల్లో ఏంది. ఏయ్ ఏయ్ ఇట్లా నేచర్ బాగుంటాది మనం ఏదైనా మనం. చేతులు ద్వారా పండించుకుని అంటే ఎక్కువ కెమికల్స్ ఎక్కువ వాడకుండా. ఇప్పుడు పాలు గాని. ఆ ప్యాకీట్లల్లో ప్యాకింగ్ చేస్త చేస్తారు అవి ఏమేం కెమికల్స్ కలుపుతారు ఏమో తెలీదు. మనం ఊర్లో ఉంటానేమో. మన గేదె పాలు మనకు స్వచ్చమైన పాలు దొరుకుతాయి. మళ్ళీ. వాతావరణం గుడా మం గా చెట్లు ఉంటాయి చాలా ఇండ్లు దూరం దూరంగా ఉంటాయి వాతావరణం కూడా బాగుంటది. ఇప్పుడు కూరగాయలు కూడా మన ఇంట్లో పండించుకొనే తింటాం. మన దగ్గర దొరికినా గుడా కొంచం అంత ఎక్కువ కెమికల్స్ ఎక్కువ రో స్టోర్ అయితే చేయరు అవి
అవును.
ఇంకా పల్లెటూర్లలో మంచిగా అందరు అందరు ఒకరికి ఏదన్న అయితే వస్తారు
అవును ఒకరికి అవునవును ఒకరికి ఏదన్నా అయితే అందరు వంద మంది
ఓదార్పు ఇస్ తరు
మ్
ఇట్ల బానే ఉంటది. అదే సిటీలో అయితే ఇవన్నీ ఉండయి కాకుంటే మెడికల్ పరంగా హెల్త్ పరంగా హాస్పిటల్స్ అంటే సిటీలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయిగా
ఆ
మళ్ళీ ఏదన్నా చదువుకోవాలన్నా ఏదన్నా వెళ్ళాలంటే మళ్ళీ సిటీకే వెళ్ళాలి
ఇగ అవును మనం తప్పని పరిస్థితులే వెళ్ళాలి గాని ఇక మన ఆరోగ్యమైన మనది ఏదైనా మరి మనకు పల్లెటూర్లనే బాగుంటది తెల్సా
మ్ ఆరోగ్య పరంగా అయితే పల్లెటూరే బాగుంటది కాకుంటే మనకి ఏదన్న జాబ్ చేస్కోవాలన్న సిటీల్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా గవర్మెంట్ జాబ్స్ అంటే మనం చదివి కష్టపడి ఎక్కడైనా చేయొచ్చులేగానీ ఒకవేళ మనకి ప్రైవేట్ జాబ్స్ ఏమైనా చేయాలంటే సిటీల్నే ఎక్కువ దొరుకుతాయి. మన పల్లెటూర్లో చేసుకోవాలంటే వ్యవసాయం తప్ప ఏం లేదు ఇంకా
ఈ మరదే వ్యవసాయమైన వ్యవసా సాయం కోసమైనా వస్తాయి మనకు వచ్చేది అంటే కష్టపడి చేయంది ఏదైనా రాదు కదా
హూ కష్టపడితేనే వస్తాలేగాని ఇప్పుడు ఈ వాతావరణం ఎట్టుంది ఇప్పుడు అందరు మొక్క జోన్నలు వేస్తున్నారు ఈ వర్షం వస్తే మొత్తం నీళ్ల పాల్ అయితది
హ్మ్ అదేలే ఇగ మనం అంటే మనం మన చేతుల ఏం లేదు మన సీజన్ తగ్గట్టు మనం వేసుకోవాలి పంటలే కాని ఇక
అంటే వాతావరణం అనుకూలించట్లేదుగా రైతులకి వడ్లు ఎండాకాలంలో వడ్లు మార్కెట్ల పోస్ వర్షం వచ్చి తడి స్తయి చాలా కష్టాలు పడు స్తారు గని రైతులకి అంత గిట్టుబాటు ధర ఉండదు మళ్ళీ
ఇగ ఉండదులే గాని మరి అట్ల అంటే మరి మన పల్లెటూర్ల నుంచే కా ఇట్ల మన సిటీ వాళ్ళకి మన తినడానికైనా వాళ్ళు బతకడానికైనా మన నుంచే కా వాళ్ళకి వెళ్ళేది కానీ చేయక తప్పదు.
మ్ బ్లడ్ రక్తం పోతంది ఉ ఇంకా మీరు ఓమీల పోత్
ఇగ మేము కూడా పల్లెటూరులోనే ఉంటాం ఎక్కువ నాకైతే సిటీ వాతావరణం నచ్చదు అసలే నచ్చదు నేను అసలు ఫస్ట్ ఉండలేను కూడా అక్కడ
ఉ
ఇక్కడ వాతావరణానికి అలవాటు అయిపోయి ఇగ గాడు ఉండాలన్నా బాగుండదు ఇగ మాకైతే ఎట్లా అంటే మా ఇంటి చుట్టూ మంచిగా తోటలు ఉంటాయి పొలాలు ఉంటాయి ఇగ మాకు అయితే ప్రశాంతంగా ఉన్ అ వాతవరణం మొత్తాని కైయితే ఇంగ మాయన్ ఇగ గేదెలు ఉంటా ఉంటాయి ఇక మళ్ళీ ఇంకా అన్ని గొర్లు కోళ్ళు మంచిగా కుక్క ఉంటది మా ఇంట్ల హ అన్ని ఉంటాయి హ
ఉ
ఏం బాగుంటది ఇగ మనకు సిటీ లా అన్ ఏ అమ్మ సిటీ వాతావరణం అంటే అక్కడ ఫ్యాక్టరీలు అక్కడ మనకు గాలి కాలుష్యం అయినా ఫుడ్ అయినా ప్రతిదైనా మనకు అదంతా మనకి మంచిగా అనిపియ్యది ఇగ
ఉ అంటే ఒక పోయి ఒక టూ డేస్ అట్లా స్పెండ్ చెత్తనికి బాగానే ఉంటలే గాని పర్మినెంట్గా ఉండాలంటే కష్టం
అవును
కాకుంటే దీనిపైనే మనకి ఎక్స్ట్రాక్ వీటిసీ నేర్చుకోవాలన్నా
అక్కడే మంచిగా ఉంటదిలే గాని ఆ అన్నట్టు గాని ఇగా మనకి ఇక్కడ అలవాటు అయిన వాళ్ళు అక్కడ ఉండలేరు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ నా చదు అట్లా ఉంటది ఇగ ఉ ఇక్కడ ఉండి ఉండిపోయిన వాళ్ళు అక్కడ ఉండలేత్తరా సిటీ లలా
కొన్ని రోజులు అంటే వాళ్ళకి ఇగ నా చ్చుతే ఏం కాదు కొందరు ఏమో పరిస్థితులను బట్టి ఉంటారు ఈ పరిస్థితిలో ఉంటే అందరేమో నచ్చాలి
అవును
ఉ మరి సిటీ వాళ్ళంటే ఇక్కడ ఉండలేరు లే అక్కడ ఏసీలకు అలవాటు ఇక్కడ ఎండలో చేయాలంటే చేయలేరు
ఆ అవును మరి చాలా మంది అంటే నువ్ ఇట్లా అంటావు కాని సిటీలా ఉండేవి అన్ని మనకు దొరుతాయని అని అంటావు గాని అక్కడ మన తన్ పండియాలన్న కూరగాయలకైన ప్ర కల్తీ మొత్తం కల్తీనే తెలుసా మరీ మన అంటే అ డబ్బులు వచ్చేటి మొత్తము ఇట్లా ఇట్లాంటి వాటికే ఖర్చయిపోతుంది. మనకు ఎక్కువ మిగిలేది ఏమిండదు హు ఖర్చులు ఎన్ని డబ్బులొస్తయి అన్ని మంచి అయితయి మళ్ళీ ఆరోగ్యం మంచిగేముండదు ఆ అక్కడ ఇంకా అంటే పిల్లలు కూడా అంటారు హాస్టల్ ఇంకా ఉండే వాళ్ళకి ఇంకా ఫుడ్ మంచి ఉండదు అక్కడ అంతా ఆ ఫుడ్ ఎక్కువ తినకుండ సోడాఏస్తరు. ఆ కూరగాయలు కూడా కూరలు కూడా మంచిగుండవు అవీ ఇవి అని అంటా ఉంటరు. హాస్టల్ ఉండే పిల్లలు కూడా కా అంటే ఇగ వాళ్ళకీ తడి పరంగా కాబట్టి తప్పని పరిస్థితి ఉండాలి అంటే ఉండాలి
ఊ
అంటే ఏం చేస్తరు.
మనకు ఈ పల్లెటూర్లలో అయినా ఇక్కడ ఈ గేదెల బిజినెస్ కి బాగానే అస్తది ఇంకా పాల మీద
హూ అవును మీకు ఉన్నయా అదేంటిరా
గేదెల పైన కూడా ఇన్కమ్ బానే వస్తది చేసుకోవాలి. కానీ
వస్తాయిరా కానీ ఇగ మనం చేయడం అంటే కష్టం కదా
ఊ
మీకున్నయా
ఆ మాకు లెవ్ అత్తమ్మ వాళ్ళకు ఉన్నాయ్
హూ
మాకేం ప్రెజెంట అయితే ఏం లేకుండా ప్లేన్గున్నం అవి ఉంటే వాడ్తోటో రిస్క్ చెయ్యాలిగ పాలు తాగడమేమో తాగాలంటే తాగుతాన్లే కానీ పని చెయాలంటే బద్దకం
అవునుగని మరి వాటి వల్లనే మనకి ఇంట్ల మనకూడ ఎల్లే అన్ని డబ్బులొస్తయి తెలుసా ఇంట్లో ఖర్చులకెళ్ళొచ్చ మల్లి మనకు పెరుగొస్తది మనం మంచిగా పాల్ తాగొచ్చు మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం డబ్బులకిడబ్బులు వస్తూనే ఉంటయి. తెల్సా గ్లాసులున్నయ్ మాకు రెండు ఉన్నాయ్ బర్లు
ఊహు వెన్నచేస్తారా అక్క మీరు
ఈ వెన్నేంది దేవుడా అడ్డంకులు అంటే అమ్ పాలే అమ్ముకుంటం ఇగ మేమ్ మాకు ఇంట్లకు ఉండే అన్ని ఉంచుకొని మిగిలనై అమ్ముతం
ఉహు ఇట్లా ఫ్రిడ్జిల పెడితే పైన ఇట్ల
వస్తదండి మీగడ ఆ ఆవును
సి అట్ల చేస్తర్ గ మా అత్తమ్మ చోపెదీ
చేరుతారులే గాని ఇక ఎక్కువ నం చెయ్యను ఇగ ఫ్రిడ్జ్ లాంటే ఎక్కువ పెట్టాం ఇక మామూలుగా మనం తోడు పెట్టుకునే కూడ బయటనే పెట్టుకుంటాం యా ఎండ్ అట్టేమటే దీనిత్తాం మేము
మ్ మాత్తం ఏం చెతుందంటే నైట్ పాలు ఉంటాయి కద అవి ఫ్రిజ లో పెట్ మేడ తీస్తది తీసి ఒక టెన్ డేస్ అట్లా స్టోరీ చేసినాక అది వేట్ చేసి తోడెస్తది
అదే బయిన లక్క యితు బయ
మ్ వేడి వేడి తోడ వేసినాక మళ్ళా దానికి కాగబెడితే నెయ్యి అయితది
అవును
ఫోర్ హండ్రెడ్ ఎం కేజ హఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్
స థౌసండ్ రుపీస్ కేజి తెల్సా
అ ఇక్కడ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ అమ్మి
ఊర్ లోగాటి సిటీలో నతే థౌసండ్ రూపీస్ తీసుకుంటారు ఇంకా అంతకంటే ఎక్కువనే తీసుకుంటారు, కానీ మరి మంచిది తెలుసు ఆరోగ్యానికి మనం కొన్నయి కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్ననయి మ మంచిది
ఉమ్
ఉమ్ మరి అది మంచిగా అంటే మనకు ఇ ఇట్లా బాడీలో కూడా ఇప్పుడు మన ఆయిల్ కంటే అ బా మంచిది అది తెలుసా హెల్త్ పరంగా కొవ్వు అంటే ఇట్లాంటిది ఏం పెరగకుంటూ ఉంటది పిల్లలకు కూడా మస్తు మంచిది అంటది సార లేరనా ఆ
చూడు చూడు